ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి ఏం చేస్తున్నారు
మాకే ఫుల్ వర్షం ఉన్నది ఇక్కడ నాడిచేటట్టులేదు
అవునా ఇట్ సైడ్ కూడా ఫుల్ వర్షమే ఉన్నదండి వాతావరణం ఆ ఫుల్ రైనీ సీజన్ అయిపోయింది ఇంకేంటిది
ఆ ఫొ త్రీ డేస్ వర్షమున్నదంటా
అవునా
ఆ మకే అది న్యూస్ ల అచ్చింది
ఓహో
న్యూస్ లో ఒత్తే అదేఇన్నాం ఇంకా అది హైద్రాబాద్ కి ఆఫ్ ఫర్లు ఉన్నాయి అంటా కదా చార్మినార్ది
అవునా అండి ఏం ఏం ఆఫర్లు ఉన్నాయట
ఇట్లా సా శారీస్ అంట
ఆ హా
ఆ అక్కడ ఓ
రండి
ఏమోఅయితే అక్కడ ఆఫర్లు ఉన్నాయి మా వాళ్ చెప్పిళ్ ఇద్దర్ ముగ్గుర్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్
ఓహో
ఆ అట్లా చెప్పిళ్ళు అక్కడ ఆఫర్లు ఉన్నాయి మంచిగా తక్కువ్ల ఒస్తాయి అనే అని
హ్మ్ హు
ఇంకా అక్కడ టికెట్ ప్రైస్ కూడా ఎక్కువైపోయిందంట ట్రైన్ టికెట్స్ ట్రే ట్రైన్ టికెట్ ప్రైజ్ ఆ
మ్ హు
ఇప్పుడ్దో పోయిల్ల మీరు
ఆ ఇప్పట్లో పోలేదండి
అసల్ ఎందుకైందో తెల్వగిటా అది సీఎం సీఎం ఉన్నాడ్ కదా
అవును
మ్ ఆయ్న వాళ్ళనేమో ఇట్లా
చేసిందంట మ్ హు
ఇప్పుడ్ దాకా పోలే మీర్ హైద్రాబాదు
పోయినా అండి ఒక టూ మంత్స్ బ్యాకే పోయి ఓచ్చిన
మీరా మరి అప్పుడు ఆఫర్లు చూడలే
అప్పుడు ఆఫర్లు ఏం లేకుండే అండి
కొంచెం కొంచెం ఉండే అప్పుడు అప్పుడే ఓ అది తయారైతుండే అది షాపింగ్ మాల్
ఓ అవ్ను అవ్ను రీసెంట్లీ ఓపెన్ అయినాయ అండి షాపింగ్ మాల్
చేంజ్లున్నయ
చైన్ లు
ఆఆ అది కొత్తది ఏళ్లింది అక్కడ
అవ్నా
అది చేన్ చేన్ అది భూమి లేదా మీకు ఇట్లా పత్తి ఎత్తరు
ఆహా
ఆ మాకే ఫుల్ ఇప్పుడు నడ్స్దం అంటే కూడా కాళ్ళు దిగబాడ్తనై మా ఇంటికి
మ్ హు
తెల్సా
అవ్నా
మరి ఏం కూర చేషరు ఏం కూర చేషరు
ఈ రోజా ఎగ్గు టమాటో చేసానండి
మరి పొద్దున నాష్ట
రోటీ జేష్ణ
ఆ
పిల్ల పిల్లలు రోటీ ఆమ్లెట్ తిన్నారండి
ఇయాల స్కూల్ పోలే మరి
పిల్లలా ఇగ వర్షం వచ్చింది కదా పంపలే ఇగ మండే నుంచి పంపుతా
ఆహా ఇంకా పోలే ఇంకా స్కూల్ కి ఇంకా
ఆ ఇంకా స్టార్ట్ చేయలే వీళ్ళు
మరి అదే ఎ అదే పాత స్కూల్లోనే ఎత్తర మరి ఏంత వచ్చిల
ఆ లేదండి పాత స్కూల్లోనే ఉంచిన ఇగ ఇప్పుడు స్కూల్ ఎందుకు మార్చాలి అని
ఆ అదైతె
పిల్లలకు ఇబ్బందిగా అయితది కదండి వేరే స్కూల్ మారిస్తే మళ్ళా ఇక్కడ ఏమో ఫైవ్ సిక్ క్స్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ చదివి వీళ్ళు
ఇల్ల యిద్ద ఆ మీవొళ్ళు
ఆ అట్లా అని ఇగ వేరే స్కూల్ల్లో వేస్తే మళ్ళా అక్కడ వాతావరణంలో అడ్జస్ట్ కావడాని కి మళ్ళా వన్ ఇయర్ పడుతది
ఆ రైట్ ఏ ఆల్ అడ్జడ్ట్ కావాలి గద
ఆ అట్లా అనిగా స్కూల్ ఇక్కడ స్టడీ మంచిగానే ఉన్నాదండి
మీ మీ ఊల్లొనా మీ సిటీలోనా
ఆ మా మా బా బాబ్ పిల్లల్ని పంపుతున్న స్కూల్ లో స్టడీ మంచిగా ఉన్నది మంచిగా చదుపిస్తాంరు వాళ్ళు
హ్మ్ మరి అక్కడ ఫీజ్ ఎంత ఉంటది మరి
ఫిజా అండి ఇద్దరికి కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటదండి
ఇద్దరికా
ఆ ఇద్దరికి అండి
ఆహా మంచిదే మరి తక్కువ ఉన్నది ఇంకా బస్ వస్తదా
ఏ లేదు మనమే తీసుకెళ్ళి విరిసి బెట్టేస్తాం
ఆహా బండి పట్టుకొని పోతే దింపి రావాలి అంతే
కు అమ మా వారు లేకుండా కూడా నేను వెళ్ళి కూడా డ్రాప్ చేసి తీసుకొని రావచ్చండి అంతగ అంటే దగ్గరే ఉన్నది అంత ఏం దూరం లేదు నడుసుకొని కూడా మనం వెళ్ళొచ్చండి
అట్లా అంటే మంచిది మరి
ఆ అట్లానే చేసినా ఇగ
ఇగ స్కూల్ ఫీజ్ కూడా తక్కువున్నది
ఆ ఇగ తక్కువ అంటే ఈగ ఓన్లీ కట్టడం అంట ఆ ఇంకా యున్ ఏం అంటేస్ స్కూల్ ఆ బుక్స్ అవన్నీ వేరే
ఆ లేకపోతే గవర్నమెంట్ల ఎతే అయిపోతుండె కదా అండీ
ఆ ఎస్తే అయిపోతుండే గాని ఇగ బాగా దూరం ఉన్నదండి గవర్నమెంట్ స్ స్కూల్ మా ఇంటికి ఇంకా మా పిల్లలు చిన్న చిన్నగానే ఉన్నాలు
ఆ ఇప్పుడు ఎయద్దు మరి ఇప్పుడు ఎతే బాగా ఇంకా సిక్స్ అది ఎయిత్ ల నైన్త్ ల ఏతే మంచిగా ఉంటది
ఆ అదేగ అప్పటి వరకే ఎద్దామని ఇప్పుడు వాళ్ళకేమంటే కొంచెం తెలివి రావాలి కదా
ఆ అప్పుడేతే కొంచెం మంచిగా ఉంటది ఇపుడు మరి మరి బుక్ బుక్ లు బుక్కులు కూడా వేరే తీసుకోవాలా ఇట్లా టెక్స్ట్ బుక్ లు కూడా
అవును టెక్స్ట్ బుక్కులు వేరే తీసుకోవాలి పెద్ద బాబుకి ఆ త్రీ థౌజండ్ ఉన్నది పె చిన్నబాబుకిి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది
ఆ బాగానే ఉన్నది అట్లా అంటే
ఉం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ బుక్కులకే కావాలి
ఇప్పుడు గవర్నమెంట్ల అట్లా ఉండది వాళ్ళే బుక్లులిస్తారు ఇంకా వాళ్ళ అది టిఫిన్ అది ఒక ఒక్సారి అది ఆఫ్టర్నూన్ టిఫిన్ వెడ్తరు అన్నం పెడతారు ఉం గర్నమెంట్లా ఇంకా పళ్లిపటీలు సాయంత్రం ఈవినింగ్ ఇస్తారు
ఇంకా ఈ గర్నమెంట్ ఆ ట చినప్పటి నుంచి ఇంకా గవర్నమెంట్ స్కూల్లలా బాగా ఏంటే బెనిఫిట్స్ స్టార్ట్ చేసింలు
ఆ అది గేమ్సి అవి అచ్చినయి
అవ్ను ఈ కొత్త గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ చెప్పం చెప్పండి
అదే మా ఇంటికాడొ గవర్నమెంట్ స్కూలు ఉన్నది. ఆ స్కూల్ దగ్గరనే అది కబడ్డి గా షెటిల్ అన్ని ఆడ్తలికా.
అవునా
బాక్సింగ్ ఆ మ స్కూల్ల మ స్కూల్ల
మ్మ్ మ్మ్
బాక్సింగ్ అవన్నీ ఉన్నాయి
ఉహు.
మ్మ్
ఈ గవర్నమెంట్ ఉ బెస్ట్ గానీ పిల్లలు కొంచెం పెద్దగాయ్యాక ఏస్తే మంచిది అని ఆలోచిస్తున్నా అంతే ఏం లేదు
ఆ రైటే.
ఉహ్ వాళ్ళకి కొంచెం ఊహ రావాలి కదా.
ఆ ఇప్పుడేజ్ లేదు అళ్ళకి ఇంకా పెద్ద కూడా కాలే చిన్నరున్నారు
అట్ల అని ఇగా కొంచెం ఊహ వచ్చినాంక ఏస్తే మంచిగున్
ఆ అది గూడ రేటే మరి ఇంకా మరి మరి అక్కడ టిఫిన్ కూడా ఇయ్యారా ఇట్ల స్వీట్ ఐటమ్ ఈవినింగ్
ఏమియ్యరు
ప్రైవేటైతే మేమే మేమియ్యాలట మొత్తం
ఆ మేమే మార్నింగ్ కట్టియ్యాలి. టిఫిన్ వీళ్ళకు
ఆ ఆ
ఉ
చెప్పండి మరి ఏం సంగతి చెప్పండి
ఇంకా ఏం లేదండి
లేదు వర్షం ఫులు బడ్తు వర్షం ఫుళ్ళు పడ్తంది. మా ఇంటికి డేలీ వర్షం ఆగుతనే లేదు డైలీ పడ్తాంది వర్షం
ఇట్ల వర్షం వచ్చినప్పుడు ఏం జేయాలంటే మంచి మ ఇగ వేడి వేడి బజ్జీలేస్కోవాలి. పకోడిలు మిర్చీలు
అవేస్కుంది చా దానికి ఇంగ సపోర్ట్కి చాయ్ ఉండాలి
ఆ ఫుల్ టేస్ట్ ఉంటదిగా ఆది అటు వర్షం పడ్తుంటే ఉంటది. ఇటు చల్ల చల్ల గాలి అస్తుంటది ఇటు వేడి వేడి మిర్చీలుంటాయి మ్మ్ మంచిగనిపిస్తది ఉ
ఆ తాగుతుంటే ఇప్పుడు వర్షం లేట్ వెళ్తాం వర్షమే వస్తాంది. ఇంకా
ఆ లేదు ఇట్లా ఈ వర్షం ఇట్లా రావడం కూడా మంచిది ఇంకా చె చెడు కూడా ఉన్నది దీంట్లో మంచిది ఏంటిదంటే రై తులకు భూమి మంచిగా తడిసి ఉంటది చెడు ఏంటిదంటే ఇంతగానం వర్షం వస్తే వాళ్ళు ఏమని చేయాలి రైతులు
ఆ ఆళ్ ఏం పని చేస్తరు ఏం చేయలేరు ఇంకా అదీ
ఇంట్లో తప్ప ఏం చేయ్యలేరు
ఆ
మంచిది గూడా ఉన్నది చెడుది గూడా ఉన్నది వర్షం వల్ల మనకు
ఆ ఇప్పుడు చిన్న పిల్లోల్లది స్కూ స్కూల్ చుట్టి అయితది డుమ్మా అయితది
ఆ పిల్లలకు స్కు హాలిడే ఉంటది వర్షంలా ఉమ్
మరి ఉట్టిగా అంతాగానం ఫీజు కట్టినాం మరి
ఫీజు కట్టామ్ ఇంకా హాలిడేస్ సెలవులు అని అచ్చేస్తది ఇగ అందులో మళ్ళా ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీజ్ కట్టాలి
ఆ ఆ
ఇ స్టార్ట్ అయిన నెలకే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటడు సారు
మీ యా స్కూల్ ఆయన నా
ఆ
స్కూల్ సార్
ఫీజు
బాగానే ఉన్నది మరి ఎ ఎంత కట్టాలి మరి
తీసుకుంటరు
ఆ ఎంతైనా ఇట్ట రెండు వేలు
ఉమ్ రెండు వేలు కాదు త్రీ థౌజండ్, ఫౌర్ థౌజండ్, ఫైవ్ థౌజండ్
దాన్ తోన్ కిందలేదు త్రీ థౌసండ్ ఎబోవ్
త్రీ కంటే ఎబో కట్టచ్చు మనకి ఇష్టం కానీ త్రీ కంటే తక్కువ కట్టలేము
ఆహా అట్లా ఉన్నద ఇట్లా మంత్లీ మంత్లీ ఉంటది అనుకుంటా
ఏ మంత్లీ గాదు ఇప్పుడు ఆగస్టు లో అడిగిననుకో ఫీజు మళ్ళా టూ మంత్స్ గ్యా పిస్తడు అక్టోబర్ లో మళ్ళ అడుగుదురు
టూ మంత్స్ ఆహా అట్లానా అట్లా అంటే మంచిదే
ఏం మంచిదండి కట్టేటప్పుడు వేల వేల కట్టాలి
ఆ రైటే ఆ అది దిమాక్ ఖరాబ్ ఇంకా బుక్సులు
ఇంక బుక్సు నోట్సు పెన్సిలు షార్ప్నరు అవన్నీ ఇగా
అంటే ఓ కొని ఉంచుకోవాలి అది ఒకటే
అవన్నీ కతం అయితే మళ్ళా కొనుక్కోవాలి అందులో పిల్లలు లేదు ఇంకా పిల్లలు పడగొట్టేస్తారు
ఆ ఆ కొంతమంది తీసుకుంటరు స్కూల్ లోనే
ఆ పిల్లలు బుక్స్ ని పడగొడతారు పెన్సిల్ లు షార్ప్నర్ ఎరేజర్ అన్ని పడగొ పలగొట్టి ఏమంటే ఆ స సూలోనే మర్చిపోయి అస్తారు
ఆ ఆ
అవన్నీ మళ్ళా కొనుక్కుంటూనే ఉండాలి మనం
అథేపడు కొనుకుంటుండాలె మేము ఆ అదే దమ్ అదే దమ్ దమ్ ఉంటది ఇ ఇంకా మీకు మార్కెట్ దూరం ఉన్నది
ఆ ఇంకా మా పిల్లలు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి గదా అవి గుడా పా తీసుకురారు మర్చిపోయి వొస్తరు అట్లా మళ్ళా కొత్త బాటిల్స్ కొనుక్కోవాలి ఇగ
ఆ మళ్ళీ స్కూలో పోతే దోరకయ మరి
లేదు ఆయమ్మ అంటది ఎగ ఏమో నేను చూడలే పడేసిన చె అ మొత్తం అంట గింత అంత ఉంటందా క్యాప్
ఆ అట్లా ఆ రైటె అది పెద్దద అంటే ఒక మాట పెద్దదంటే ఒక మాట మీకు ఇంకా మార్కెట్ గుడా దూరమే మీ ఇంటికి ఇగ దూరమా దగ్గర్నా
ఎడిది అండీ మార్కెటా దు కొంచెం దగ్గరే అనుకోండి అంత్ అంత దూరం ఏం లేదు వెళ్ళచ్చు మనం నడుసుకుంటూ గుడా వెళ్ళచ్చు అండి ఆ పోవచ్చు
అక్కన్న
ఆ
అయ్ మా ఇంటికె బాగా దూరం ఉన్నది మార్కెట్ ఇంకా
ఆహా మీకు దూరం ఉన్నది నాకైతే దగ్గరే ఉన్నది అండీ అంత ఏం దూరంగా లేదు నడుసుకుంటా ఏమంటే వాకింగ్ చేసుకుంటా పోవచ్చు
మరి అక్కడ ఇట్లా గార్డెన్స్ ఎంత ఉంటాయ మరి మార్కెట్ లో
ఆ గా మార్కెట్ సైడ్ ఉన్నది అండీ ఒక పార్క్ ఉన్నది
పార్కా
ఆ చిన్న పిల్లల కోసం పార్కు ఉన్నది
చిన్న స్కూల్లో గుడా ఉంటది కదా ఇట్లా పార్కులు
ఉ
స్కూల్లో గుడా ఉండది ఉంటదిగా